హలో
నా వాయిస్ ఎనిపిస్తాందండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తా ఉందా నా వాయిస్ క్లారిటీగా
ఆ వినిపిస్తాందండి
ఆ చెప్పండి కాదండి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి కదా లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ ఎలా అనిపించిందండి ఆ ఎలక్షన్స్ మీకు అంటే పాలిటిక్స్ గురించి మీ
నాకు చాలా బాగా అనిపించాండి రాజకీయాలు చాల బాగుంటాయంండి కొన్ని సిచ్యువేషన్స్ లో కానీ రాజి కియాలో అంటే ఒక దేశం లేదా ఒక రాష్ట్రాన్ని పాలించడం అనమాట
ఆ అవునులేండి
సంక్షేమం ప్రజల సంక్షేమం వారి బాగు
ప్రజల బాధ్యత ఆ ప్రజల బాధ్యత మొత్తం ఇంకా ఒక పర్సన్ పైన ఉన్నట్టు
ఒక పర్సన్ మీద భుజాల భుజ స్ం స్తంభాల మీద మోయడం అండి ప్రజల కోసం ప్ర ప్రత్యేకంగా చట్టాలు
ఆ అంటే ఇంకా మొత్తం ఆ వాళ్ళున్న ఆ పరి పాలన టైం మొత్తం ప్రజల గురించి ఆలోచించాలి వారు సంక్షే సంక్షేమం గురించి ఆలోచించాలి
అవునండి అవునండి
అంటే పాలిటిక్స్ పాలిటిక్స్ అనేది కొం కొంచెం నెగిటివ్ వే ఉంటుంది పాజిటివ్ వేలో
పాజిటివ్ గానే ఉంట ఉంటాదండి ఉనండి ఎవరీ ఫేవరిజాలు వాళ్ళవి
ఆ
ఎవరికి నచ్చినళ్ళు వాళ్ళకి అభిమాన నాయకుడికి ఓటు వేస్తారు కానీ అందరూ మనం ఆలోచించి మనకు ఎవరు బాగా పని చేస్త వాళ్ళకి ఓట్ వేయ్యాల ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా లేవు పోయిన లాస్ట్ ఫ్యూచర్ లో బా పాస్ట్ లో బాగున్నాయి రాజకీయాలు ఇప్పుడు అంతగా రాజకీయాలు లేవు
ఆ అంటే ఇప్పుడు ఆ ఇప్పుడు ఏమనిపిస్తుందింటే అండి పాలిటిక్స్ అంటే ఆ పాలిటిక్స్ లేకపోయినామా ఏదో సంపాదించుకున్నామా మంచిగా ఆ అన్నట్టు ఈ జనరేషన్ లో పాలిటిక్స్ ని అట్లా చేసేసుకుంటున్నారు కాకపోతే పాలిటిక్స్ ఎట్లా ఉండాలి అంటే పాలిటీ ఎట్లా ఉండాలి అంటే ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం పాటు పడేటోళ్లు ఉంటే బాగుంటాది ఆ
అవన్నీ రాజకీయాలు ఇప్పుడు లేవండి అంతా కరప్టెడ్ అంటే ఏమంటారు తెలుగులో ఆ అమ్ముడు పోతా అమ్ముడు పోతా ఉంటారు ఆ ప్రజలకు సహాయం చేస్తున్నాము సంక్షేమాలు పెడుతున్నాము అని వాళ్ళంతా మధ్యలో తినేయడము
ఆ డెమోక్రటిక్ కంట్రీ అంటారు కానీ మన ఇండియానే డెమోక్రటిక్ కంట్రీ అంటారు గాని పెద్దగా డెమోక్రసీ అయితే ఏం కనిపించదండి నా పర్స అసల్ ఒపీనియన్ అయితే అదే ఆ డెమోక్రసీ అంటే ఎవరికి నచ్చింది
ఎక్కడ మనకు అభివృద్ధి అయితే కనిపించదు కొన్ని కొన్ని పనులలో అయితేను వాళ్ళు తినేదే కనిపిస్తా ఉంటది గాని
అందులోను మన డెవలపింగ్ కంట్రీస్ అయితే మనది ఇండియా ఎ ఎన్ని సంవత్సరాల నుంచిన్న డెవలపింగ్ కంట్రీ లాగానే ఉందండి
అది ఎప్పుడుకి డెవలపింగ్ గానే ఉంటదండి అది ఎప్పుడు డెవలపుడు డెవలపింగ్ లాగే ఉంట ఆ అవునండి అంటే రాజీ అంటే పాలిటిక్స్ అంటే రాజకీయాలంటే ప్రజలకు సేవ చెయ్యాలి. ఒక సరైన నాయకుడు అనేవాడు ఉంటే ప్రజలు
అవునలేండి ఏ ఆ ఏ ఊర్లో కూడా ఈ ఇంకా ఏ డిస్టిక్ట్ లోను అట్లంతా ప్రజలకి ఏవి కష్టాలు రావడి అంటే నిజ జాయితీగా ఉన్న ఆ డెమొక్రెటిక్ నాయకుడిని మనం ఎంచుకుంటే నిజంగా డెమో క్రషి ఉన్న నాయకున్ని మనకి అన్ని కష్టాలు గాని ఆ ఎప్పుడు హ్యా హ్యాపీగానే ఉంటారండి వాళ్ళు
అండి ప్రజలు ఎప్పుడైనా తమకు నచ్చిన నాయకుడి నువ్ ఓటు వేసి గెలిపించుకుంటే ఆ అడగడానికి కూడా ధైర్యంగా ఉంటదండి. ఉంటది ఆ క్వశ్చ షన్ చేయడానికి కూడా ఉంటది. ఆ ఎందుకు అభివృద్ధి చేయడం లేదు మీరు అని
ఆ ఇట్లాంటివన్నీ కూడా ఒక మంచి నాయకుడ్ని ఎంచుకున్నప్పుడే అన్ని కొంచెం బావుబాడ్తాయని నా అభిప్రాయం అండి.
రాజకీయలో రాజకీయవ్ ఆమో కే ఉద్దేశం ఏంటండి. నీనా ఆ అడగాలనుకుంటున్నాను. ఆ అంటే ఏ విధంగా రాజ్ కీయం అనేది ప్రజలకు దేరి రకంగా లబ్ధి. చేకూరుస్తాదండి.
ప్రతే రాజకీయం ఉంటేం ప్రతి విషయం కూడా మనకి రాజకీయంతోనే ముడిపడి ఉంటాదండి. అంటే ఇప్పుడు మనం చిన్న ఏది గావాలన్నా ఆ గవర్నమెంటు ఆ ఏ చేపించుకోవాలన్నా కూడా మనకి ఆ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని, కొంత కొంత మంది కరెప్టడ్ ఉన్నారు గానీ అంటే కొంతమంది నిజాయితీగా చేసే వాళ్ళు కూడా ఉంట్రు కదండి. కొంతమంది అట్లు ఉన్నారని జేప్పి, మిగతా వాళ్ళందరినీ కూడా అట్లే అనేయలేము. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. సమాజం అన్న తర్వాత ఆ పాలిటిక్స్ అనేది.
రాజకీయాల గురించి మాట్లాడాలనుకుంన్ టే మీరు
రాజకీయాలు అనేటివి మనం చేసుకునే పలాల్ పనులలో చాలా మేజ్ డి అంటే ఎప్పుడు, ఎట్లా అంటే ఇప్పుడు, మనకు ఒక నాయకుడు తెలిసినాడు అనుకోండి. మనకి ఏదైనా వర్క్ జరగాలి అంటే అక్కడికి ఏళ్ళినామ్ అనుకోండి. ఈఫ్ సపోజ్ పంచాయతీ ఆవ్ వీస్ ఉంటంది. ఆ సచివాలయం ఉంటది. మీషేవ్ ఇట్లాంటి ఎక్కడైనా ఆఫీసెస్కి ఏళ్లినం అనుకోండి. మనకు ఎవరైనా తెలిసిన రాజకీయ నాయక్ ఇప్పుడుంటే మన వరకు తొందరగా అయిపోతుందిండి. ఈ ఇప్
అదే అండి. పలుకుబడి అనేది రాజకీయాల్లోనే పలుకుబడి అనేది ఉండాలండి. అప్పుడే మనము ఎదగాగ్ గలుగుతాము.
ఆ అదే ఇప్పుడు ఎవ్ ఎవరు తెలియని ఒక సామాన్యుడు ఉన్నాడన్ కోండి. అతను ఎన్ని రోజులు ఆఫీ షూడ్ తుదిరిగినా తన వర్క్స్ జరగవండి. అంటే నిజాయితీగా ఆ వర్క్స్ జరుగవ్ ఆ మనీ అయినా, ఇఫ్ మనీ అయినా ఆ ఆయా అదే ఇప్పుడు, ఇప్పుడునాధట్లయితే మనీ అయ్ ఇట్నే ఉండాలి. వేదే ఏదర్ మనీ అయినా ఉండాలి. మనుషుల దగ్గర లేదంటే ఆ ఆ అంటే ఇప్పుడు పోతుది. ఆ ర్ద అప్ ఇప్పుడు ఆ ఐతన్. మన పార్టీ వాడే, మన వాడే అన్న ఫీలింగ్ అయినా ఉండాలి. ఇప్పుడు ఆ మనం పోతూనే అక్కడ సేమ్ పార్టీ అతేనే మనం సేమ్ పార్ట్ టీవాళ్ళమ్ అనుకోండి. వాళ్ళు మనకి తెలుసు అనుకోండి. ఆ మనవాడే వచ్చినాడు అని జేప్పని ఎవర్క్ తొందరగా జరుగుతాది. అదే మనం ఎవరో వాళ్ళకి తెలియద్ అనుకోండి. వాళ్ళకి తెలిసిన వాళ్ళందరు వర్క్స్గా తొందరగా అయిపోతాయ్ గానీ మన వర్క్ మాత్రం ట్లే డిలే అయితా ఉంటది. రేపు రా, ఎల్లుండి రా, రేపు రా, ఎల్లుండి రా, అని జేప్పి తిప్పిస్తా
కాయండి. ప్రజెంట్ పాలిటిక్స్ మనం చూస్తానే ఉన్నాం కదా. మీకు ఇంట్రెస్ట్ ఉందాడ్ నీ రాజకీయాల మీద
ఆ అంటే కొంతమంది కొన్ని కొన్ని చేయాలి, అని వసుంటారు ముందుకి. అంటే నిజంగానే మన కంట్రీని, మన స్టేట్ ని డెవలప్ జేయాలి అనే థాట్స్ తో వాళ్ళు నిజంగానే ఆ థాట్స్ తో వస్తారో లేకపోతే ఏమో తెలి యాద్ గాని అట్లా వచ్చే వాళ్ళైతే ఆ ఆ ఆ ఇగా ఎవరు చదువుకున్న వాళ్ళైనా కొంచెం ఆలోచించి కొంచెం బ్రాడ్గా ఆలోచించి ఎవరు వస్తే మనక్ కరెక్ట్ మన స్టేట్ కి హెల్ప్ అవుతది ఎవరు వస్తే ఆ అని కరెక్ట్ డెసిషన్ తీసుకొని మంచి రాజకీయ నాయకు డికి ఓటేసి గెలిపించుకుంటే కొ కొద్దిలో కొంచెమైనా మన స్టేట్ డెవలప్ అవుత అని నా ఒపీనియన్ అండి
అవునండి ఈ ప్రజెంట్ రాజకీయాల్లో మీకు నచ్చిన నాయకుడు ఎవరండి
ఆ అట్లేమి ఉండదండి అంటే మనకు నచ్చిన నాయ కుడు ఎప్పుడు అని మనం డిసైడ్ అవుతాము అంటే ఇఫ్ వాళ్ళ వల్ల ఏమైనా హెల్ప్ అవుతా ఉందా అంటే సామాన్య ప్రజలు ఉంటారు చూడండి ఇప్పుడు ఆ రాష్ట్రానికి కానీ రాష్ట్రానికి గానీ ఇంకా చాలా పేద పే ఆ అంటే లోయర్ మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి చూడండి అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఆ పాలిటిక్స్ వల్ల రిచ్ ఫ్యామిలీస్ రిచ్ అయిపోతున్నాయ్
అవునువును పూర్ ఫ్యామిలీస్ పూర్ అవుత్ తున్నాయ్ అవునండి సామాన్యుడుగా బతుకాలేక పోతున్నాడండి వాళ్ళు ఊ అంతా చెప్తున్నాం కదా ఇప్పుడి ఇగ కరెక్ట్ేడు మొత్తం అంతా లంచగొండితనం నడుస్తా ఉన్నది
పూర్ పిపుల్ కి అందరికి ఆ వాళ్ళ వల్ల సౌకర్యాలు ఏదో చూసుకుంటూ వాళ్ళ కు ఒక సొంతిల్లు కట్టించడం గాని లేదు అంటే ఇంకా ఫార్మర్స్ ఉంటారు కదా దండి వాళ్ళకి ఈ వస్త ఉంటాయ్ ఏది అని చెప్పంటే ఆ ఎప్పుడైనా ఆ
సబ్సిడీలు అలాంటివి ఇయ్యడము అలాంటివి చేస్తే ఎదుగుతారు
ఆ వాళ్ళ పంట మొత్తం నాశనం అయిపోయిందనుకోండి వాళ్ళలకు అదేదో పంట ఇది ఇస్తారు కదండి
నష్టపోయిన ప్పుడు పరిహారాన్ని నా పంట నా పంట పరిహారం అని ఇస్తా అ ఇస్త ఉంటారు కదా ఆ
టు వ ఇ అట్లాంటివన్నీ ఇస్తా ఉంటే వాళ్ళ సూసైడ్ కూడా చాలా తక్కువ అయిపోత్ తాయండి అరే మంచి గవర్నమెంట్ ఉంది ఆ మంచి గవర్నమెంట్ ఉంది లే ఇం కా ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి ఫార్మర్స్ ని గాని ఆ ఇప్పుడు ఎట్లుందంటే ఫార్మర్స్ ఆ ఆ ఎవరీ కంట్రీ కానీ ఇప్పుడు ఫార్మర్స్ ఎట్లా అంటే చాలా పూరయిపోతున్నారు కానీ పంట పండించేది మాత్రం వాళ్ళే ఫార్మర్స్ పూరే
అవునండి
అక్కడున్న వాళ్ళు పూరే మధ్యలో ఉంటారు చూడండి బాగా వాళ్ళు బాగా లబ్ధి పొందుతారు వీటి నుంచి ఆ తె మన్ మంచిగా ఎక్కువ రేట్లలకు అమ్ముకో మనం ఏ పంట అయినా చూడండి తక్కువ రేటు కి ఆ రైతు దగ్గరికి పోతే తక్కువ రేటుకొస్తది అదే మధ్యలో మళ్ళీ మళ్ళీ ఇంకా ఎక్కువ కాస్ట్ అయిపోతాయి ఆ మేబి పాలిటిక్స్ ఉన్న మన్
కెన్ చేేంజ్ ద రాజకీయమే ఒక రాజకీయాలే మనల్ని ఏదైనా కూడా మార్పు తీసుకురాగల్ దయని అంటారు మీ ముఖ్య ఉద్దేశం
ఆ హుం
ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతానండి మీకి
జెయాలి రాజకీయ నాయకుడి పైన డిపెండ్ అయి ఉంటాదండి ఆ చెప్
రాజకీయం మీదే ఆ అవునండి ఆ ఆ క్వశ్చన్ ఒక్కటి అడగాలనుకుంటున్నాను మీ అభి అభిప్రాయం తెలియజేయండి రాజకీయాల మీద మీ బిగ్గెస్ట్ ఒపీనియన్ ఏంది
రాజకీయం ఉండాలండి అంటే ఉంటే ఒకళ్ళు నిజాయితీ గట్టి గ డిసిషన్ తీసుకొని నేను నా స్టేట్ కి గాని నా కంట్రీకి గాని ఇది చెయ్యాలి అన్న హండ్రెడ్ పర్సెంట్ థాట్ తో ముందుకు వస్తే ఏ నాయకుడైనా అప్పుడు అన్ని పాలిటిక్స్ మంచి గుం టాయని నాకు అనిపిస్తాదండి పాలిటిక్స్ ఉండాలి కానీ ఎంత వరకే ఉండాలో అంత వరకు ఉండాలి మంచిగా ఉండాలి అ అంత ఆ పాలిటిక్స్ వచ్చి మొ త్తం దేశాన్ని స్టేట్ ని దొబ్బుకొని పోకూడదని నా ఒపీనియన్ అండి
ఓకే అండి మీ ముఖ్యమైన సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదములండి
ఆ థ్యాంక్ యూ అండి మీ కూడా మీ నుంచి కూడా మేము చాలా నేర్చుకున్నాం బాయ్ అండి ఓకే అండి